హలో హలో ఆ హలో సిస్ర్
స్తుందా మీకుండి
ది సిస్టర్
ఆ ఎంటి ఏం చేస్తున్నారు లంచ్
ఆ అయిపోంది సిస్టర్ మీది
మ్
మీదయిందా మ్ ఆ ఆ అవునా పవర్ కట్ అయింది బయట కూర్చోని ఉన్నా
ఆహా
హుమ్
సమ్మర్ వస్తుంది కదా ఇంక ఇప్పుడు బాగా తీసేస్తారీ ఇంకా పవర్ కట్ ఉంటది ఎక్కువ ఆ ఆ ఎలా ఉంది మీకు అక్కడ వాతావరణం ఎలా ఉం ది ఎండది
ఇప్పుడే తర్టీ ఫై డిగ్రీ చూ స్తా ఉంది సిస్టర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్
హు
హు అవునవును వెళ్ళింది కదా ఇప్పుడే థర్టీ ఫైవ్ అంటే ఇంకా ఇంకా ఏప్రిల్ మే లో ఇంకా ఫార్టీ ప్లస్ ఉంటుందేమో
ఉంటుంది ఉంటుంది ఈ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువే ఉంటది అంటున్నారు
అవునవును
ఎండలు ఎక్కువే ఉంటాయంటున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ లిక్విడ్స్ ఫ్రూట్స్ అయి తీస్ కొని ఎక్కువ బయటి కేండ్లో ఏళ్ల కన్ కుండా ఉండాలి
హు మ్ ఎండలో దిరక్కపోయినా ఇంట్లో ఉన్ ఇంట్లో ఉన్న కూడా అట్ ఇట్లా ఉండా సిస్టర్ అసలు ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాము
హు మ్
హు వేడికి ఇంక ఏం తిన్నారు ఇవాళ
స్లో ఉంది కొంచెం
ఆ వాయిస్స
ఆ ఇప్పుడు పర్లేదు
ఆ
ఆహా
ఉహ్ ఏం తిన్నారు
మీవా ఆ ఆ వెజిటేరియన్నే పప్పు ఆకుకరాను తర్వాత బీన్సు బీన్స్ ఫ్రై
ఉమ్ మా ఇంట్లో ఇవాళ బీరకాయ పచ్చడి
ఉమ్
బీరకాయ పచ్చడి చిక్కుడు చిక్కుడు ప్లస్ క్యారెట్టు రెండు కలిపి ఫ్రై చేసుకున్నాం.
ఉమ్ ఉమ్
హమ్ అ
చిక్కుడుకాయలు వావ్ ముందు కుక్కర్ లో పెడతారా రెండూను కుక్కర్ లో పెట్టి అప్పుడు ఫ్రై చేస్తారా? ఆ అంట
అవుతుంది అవుతుంది అవుతుంది ఉడకబెట్టకపోయినా ఉత్త ఆయిల్ల్లోనే ఫ్రై చేసుకున్నా కూడా అవుతుంది
ఎక్కువ ఆయిల్ పడుతుందా?
ఆ ఎక్కువ ఆయిల్ ఏం లేదు కొంచెం ఒక మాదిరిగా ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ పడుతుంది.
హా
ఉమ్ అందులోనే ఇంక మనం మే ఆ బాయిల్ చేసుకోవచ్చు అనమాట మూత పెట్టుకొని ఆ ఓకె సారి వేసేస్తాం సిస్టర్ రూపాయలు కొంచెం ఆయిల్ ఏసుకొని ఆవాలు కొంచెం మంచినిగ్ పప్పు లైక్ గట్టిగా ఉది పప్పు వేసుకుంటాము
హా
ఆ మళ్ళీ ఎరగడ్డ, టమోటా అవి కొంచెం ఆహా టమోట తయ్ ఓన్లీ ఎర్రగడ్డ మాత్రం ఎరగడ్డ తెల్లగడ్డ దంచి వేస్తాం అనమాట
ఆహా ఎర్రగడ్డా అంటే మేము
ఎరగ ఉల్లిపాయ ఉల్లిపాయ ఉల్లిపాయ ఆ చిలకడ దుంప అంటే మీరు చెప్పేది పొటాటో టవ్ కదా
దుంప అదే తీపి దుంప ఉంటది కదా బంగాళదుంప అంటే పొటాటో ఆ చిలకడ దంప అంటే స్వీట్ పొటాటో అంటారు కదా ఎర్రగా ఉంటుంది ఎరుపు ఉంటాయి తెలుపు ఉంటాయి అందులో తీపి దుంప ఉంటది కదా పొడవుగా ఉంటాయి
ఏం ఐడియా లేదు హా హా దీనికి వినాయక చవితికి అట్లా వినాయక్ చవితికుంటున్నాను శివరాత్రి రోజు ఒకే యాక్షన్ శివునికి నైవేద్యం గా పెడతారు అదేనా హహ ఓకే ఒకే మా ఉరి సై మా ఉరి సైడ్ సైడు ఇదేంటి గన్సిగడ్డ లు అంటారు మీరు చిలగడదుం బా అంటున్నారు చిలగడదుంప అనంటే మీరు ఆ అలా అంటారు
ఆ
మ్మ్
ఓకే
ఓకే ఇంక మళ్ళీ ఆయిల్లోనే డీ ఫ్రై చేసుకుంటా వన్మాటది
ఏ ఏం డీప్ ఫ్రై చేస్తారా
ఆ ఆయిల్లోనే ఆయిల్ లోనే డీఫ్ త్రయంటే మొత్ మొత్తం డీప్ ఫ్రై గదా ఇప్పుడు ఉల్లిపాయలు ఏస్నాం గదా ఆ ఉల్లిపాయ్లతో పాటు టు వాటిని కడిగేసి అందులో వేసేసుకున్నాం అనుకో ప్లేట్ పెట్టి మూత పెట్టి మూత బెట్టి ఆ ఆవిరికి కి అందులో ఉన్న ఆ ఆ ఆయిల్కి ఉడికిపోతుందన్మాట్ కొంచుం టైమ్ బడద్ తుంది ఇలా మనం సపరేట్ గా ఉడగు బెట్టుకోని, సెపరేట్ పోప్ పెట్టుకుంటే అదో సపరేట్ ఇదొస్తుంది మనకి టేస్ట్ ఆ ఆ ఇలా అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది వాట్రంతా బయటెలు పోదు గదా ఇందులోనే ఉండిపోతుంది, ఆవిరికి దానికి బాగా బాయిల్ అవుతుంది కాబట్టి కొంచెం టేస్ట్ అనేది కూడా మంచిగుంటుంది.
అవును
మ్మ్
కూడా ముందేస్తే ఉప్పులో ఉన్న నీరు గూడా వస్తుంది కొం
అవును అవును ట్వంటీ ఫైవ్ పర్సెంటు బాయిల్ అయినాక ఆ తర్వాత ఉప్పేస్తాం అన్నమాట. ఉ
బాగుంది ఈసారి నేను కూడా చేస్తాను మే మేము యాక్చువల్ గా కుక్కర్ లో పెట్ రైస్ తో పాటు ముక్కలు అది అది వాటర్ వస్తది కొంచెం గానీ అది తీయనింక తీ డండదాన్
దాంతో పాటే పెట్టేస్తారు ఆహా అంటే రెండు ఒకేసారి మీరు
కనెక్ట్ చేస్తాన అంటున్నారు అలా నేను కూడా ఒకసారి ట్రై చేస్ అందుకే ఈ సారి ఆ క్యారెట్ దుంపను కలిపి ఫ్రై చేస్తాం మేము అది అదొక్కలాగా చేస్ స్తం ఫ్రై మామూలు దుంపులేను దంపులు క్యారెట్ దుంపలు ఎలా చేస్తాం అలాగేంతా క్యారెట్ కూడా ఎస్తాం
ఆహా ఆహా
అలా కూడా చేస్తాం అందులో కొంచెం దింపే ముందు కొంచెం కొబ్బరి వేయొచ్చు కొబ్బరి కూర కొంచెం వస్తే కొంచం ఆ కమ్మదనం వస్తుంది
మీరు కొబ్బరి వేసుకుంటారు మేము ఇక్కడ వేసన గింజల పొడి
ఆ అవును అది కూడా వేస్తాం తర్వాత కొన్ని ఫ్రైస్లోను ఇప్పుడు దొండకాయ ఫ్రై అయితే తర్వాత బీన్స్ ఫ్రైకిను ఆఓ అది నువ్వులు పోడి ఎస్తాం
ఆ నువుల్
పప్పుల పొడి కూడా చేస్త ఫ్రై చేస్ సీ పొడి చేసుకుని ఉంచుకుంటాను అంటే పొడింటే బాగా ముొద్దగా అయిపోతుద్ది ఎక్కువ పొడి చేయకుండా కొంచె ఆటీ బిటిగా ఎసీ ఉంచకోని ఆది కొన్ని ఫ్రై లో ఎస్తాం
మేము వేరుసన గింజలు ఎండు మిర్ ర్చి ఉంది కదా
ఆ
ఆ రెండు కలిపి పౌడర్ చేసుకుంటాం అన్నమాట పౌడర్ చేసుకున్నాక ఇంకెప్పుడైనా మా మామూలుగా ఇప్పుడు ఈ చిక్కుడుకాయ కానివ్వండి ఇట్లా అనపగింజలు కానివ్వండి అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటిలో ట్లా ఈ ఇరా ఇంగా ఎలా కావాలంటే అలా చేసుకుంటాం అనమాట
మ్
మ్
మేం కూడా ఎస్తాం వేరుసెన గి గింజల పొడి కూడా చేస్తాం చేసి ఉంచుతాను అలాగే మీరు వే ఇందులో కూడాను నువ్వుల్ పొడిలో పెట్టే ఎండ్ మిరపకాయ్ కూడా ఏసీ గ్రైండ్ చేసి ఉంచెస్క్ కుంటాం కొన్ని వాటిలో ఇది యా స్త్ ఆ కొన్ని కూరల్లో కూడా బానే ల్లో యాస్తాం అ
ఆ
గోంగూర కూడా కూర ఉట్టీ గోంగూర కూర కూర చాల్ ఉంటది కదా అది అది కూడా అంటే ఇంకా పప్పులో కూడా యాస్తాము ఇంకా వేరే రకంగా కూడా ఇంక ఎందులోన్నా ఏసి ఒండుతాం కానీ ఉట్టి గోంగూర కూడా ఏసి అందులో ఉల్పాయ ముక్కలు కొంచెం ఎక్కువేసి అది కూడా డిమ్ ఇంతేమో ఈ వేరుశెనగా అను ఎండు మిరపకాయ పొడి చేసేసుంచి అది యాస్తాం ఆ వెల్లుల్లి కూడ యాస్తాం వెల్లులి కూడా యాస్తాం వెల్లులి వేయ్యెచ్చు చేసుకోవచ్చు ఎన్ని అయిన ఆ మనం వెరైటీస్ ఎలా మార్చుకుని మార్చుకుని చేసుకోవచ్చు
అవును అవును
మ్
మ్ ఆ ఇంకా ఇంకుంటయ్ దే
వచ్చింది కదా పండగలు వస్తున్నాయి ఇప్పుడు ఉగాది పండగ
తే ఏ
భవును ళ నడవడి ఒక రోజున్
ఒక రోజంతా హడావిడ అది ఉహుమ్ ఇంకో ఉగాది పోతంది రంజాన్ వస్తు వుంది రంజాన్ మనం ఏం చేసుకోమ్ అనుకోండి
హమ్ రంజాన్ ఎప్పుడొస్తుంది
రంజాన్ ట్వంటీ ఫస్ట్ అంటున్నారు
ఆహా అదే వాళ్ళు కూడా ఈ కంట్లో ఈ నలభై రోజుల్ చేస్తారు కదా
అవును అవును ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళకి కే ఉపవాసాలు చేస్తున్నారు
హమ్ అదే వాళ్ళదేవో చేస్తారు కూడా స్ స్వీటు ను హలీం అంటారు హలీం కూడా చేస్తారు
తిన్నారా మీరు ఎప్పుడైనా హాలీం
ఆ తిన్నాను ఎప్పుడో ఒకసారి తిన్నా
ఓకె నేను తినలేదు
ఆ తిన్నా కానీ నచ్చలేదు నాక్
అవునా
ఫరెంట్ గా ఉంట్ టది ఏంటో మనం మనం వంటంలా కాకుండా ఆ
ఆ
చేశాను కానీ మల్లి నేను తినలేక పోయినా
హా హా ఓకే
హ్మ్ ఇంకేంటి
మ్మ్ ఇంగేం సిస్టర్ చెప్పాలి గ ఆ గేమ్స్ ఎప్పుడు చిన్నప్పుడే పోయింది